హలో
హలో హాయి్
హలో
హలో హాయ్
హాయ్ ఎలాఉన్నారు
అమ్మ నమ్మ మీరు ఎలా ఉన్నారు
ఫైన్ ఏం చేస్తున్నారు
అన్లేదండి ఇప్పుడే అలా వర్క అంత అయిపోయింది అలా కూర్చొని ఉన్నాము
తిన్నరా
ఆ తింన్నాము ఎర్లీ గానే తినేస్తాము మర్ డిన్నర్
పిసల్ వాళ్ళు
హా
గుత్ వంకాయ్
అర్థం గాలె
గుత్ వంకాయ్ గుత్తు వంకాయ్ బ్రింజల్ బ్రింజల్.
క్యా బి
మీర్ తింటున్నారా డిన్నర్ అయిందా మీది
లేదు ఇంకా
ఎంటి స్పెషల్ మరి మీది
ఉ
మీ స్పెషల్ ఏంటి అంటున్నా
స్పెషిల్ చికెన్
ఓ మీరు చికెన్ లవర
ఉ
చికెన్ లవరా మీరు అంటున్న
హ
మీరు వెజిటలేరియన్స సార్ నాన్ వెజిటరియన్స.
అర్థంగాలే
మీరు వెజిటేరియన్స నాన్ వెజిటేరియన్సా అడుగుతున్నా.
నాన్ వెజ్టెరియన్
హ రెండు ఆల్మోస్ట్ రెండు తినేస్తాం
ఓహ్
నాన్ వెజ్ లో కొన్ని మాత్రమే తింటాం చికెన్ చాలా వరకు అవైడ్ చేస్త్ తంబు ఫిష్ బాగా ఇష్టంగా తింటా చికెన్ చాలా వరకు అవాయిడ్ చేస్తాం మేము.
ఓ పిస్ తింటారా
ఆ తింటాం ఎకువగా దింటాం మటన్ ఫిష్ అలాంటివి
వండడం వచ్చా
హ వచ్చు కుక్ చేస్తా అలా ఎమ్ కుక్ చేస్తా నేనే కుక్ చేస్తా.
టో
మీరు
హ
మీర్ కుక్ చేస్తారా
కుక్ చేయడం రాదు ఓన్లీ తినడం
నేర్చుకో యూస్ అయితది ఫ్యూచర్లో.
హా
ఫ్యూచర్ లో మీకి యూస్ అవుతుంది కదా నేర్చుకోండి.
నేర్చుకోవాలి టైమ్ వచ్చినప్పుడు
అప్పటి దాకా వెయిట్ చేస్తే కష్టం కాదా ఇప్పుడే నేడ్చేసుకొని పెట్టేసుకుంటే తర్వాత సెట్ అయిపోతది.
అంటే ఫిష్ ఫిష్ రాదు చికెన్ కుక్ చేస్తా
మటను చికెనా
ఫిష్ కూడా చేస్తా కర్రీ కాదు ఫ్రై చేస్తా
ఓ ఓకే ఓకే రెసిపీ చెప్తారా ఏమన్నా
రెసిపీ అంత యూట్యూబ్ మయిమా
పర్లేేదు మీరు ఎలా చేస్తారో అలా చెప్పండి.
అంటే చెప్పే అంత ఐడియా లేదు అంటే చేసే ముందు యూట్యూబ్లో చూస్తూ చేయడమే అంతే ఇంకా
ఒకే బ్లైండ్గా ఫాలో అయిపోతారన్నమాట
హా
అంటే ఫ్యామిలీలో ఏం జేయము గదా బయట ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు జేసం ఇగ ఫ్రెండ్స్ అంటే ఇగ ఎట్లున్నా తినేసరు
అదే ఆల్మోస్ట్ బ్యాచులర్ చికెన్ అని కూడా అంటారు గదా
హా
హుహ్ మీ హాబీస్ ఏంటి
హు
మీ హాబీస్ ఏంటో చెప్తారా
హాబీసా ఊమ్ ఏముంది వాచింగ్ మూవి మ్యూజిక్
హుహ్
అంతే
వాచింగ్ మూవీస్ మ్యూజిక్ ఒకే అంటే ఈ డే రోజు డే ఎలా గడిచింది మీది
ఇవాళ
హ్మ్
ఇవాళ ఏముంది మార్నింగ్ లేచా ఫ్రెండ్ ది బర్త్డే ఉన్ టే ఎల్లా సెలబ్రేట్ జేసుకొని
హుహు అటుక్ బాగా వెళ్తారా మీరు
హా
మీరు పార్టీస్కీ బాగా వెళతారా అంటున్నా
అంటే అప్పుడప్పుడు
ఊహ్మ్ కొంతమంది ఎప్పటికి ఉంటే బయటనే తిరుగుతూ ఫ్రెండ్స్ తోటే ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ జేయరు గదా మీరులాన అంటున్న
నార్మల్గా అంతే ఇగ విలేజ్కి ఒచ్చినప్పుడు ఇగ ఫ్రెండ్స్తో తిరగడం ఇగ అంతే ఇగ
ఇంకా ఈ రోజు ఇంక ఎట్లా నడిసింది ఆఫ్టైం దాటి ఆఫ్టర్ థాట్ ఎటుయెల్లారు
ఆఫ్టర్ పార్టీ ఎటు ఏళ్లలే ఇంకా ఎళ్ళాలి ఇప్పుడు మళ్ళీ పార్టీ ఉంది
ఓ నైట్ పార్టీ నైటౌట్ కా
హా
నైట్ అవుట్స్ చేస్తారా
నైట్ అవుట్స్ ఏమి లే అని ఏమి లేవు నార్మల్గా ఒక దగ్గర కూర్చొని పార్టీ చేసుకొని ఇంటికి వెళ్తాం అంటే నైటౌట్స్ చేసా అంత ఏం ఉండదు మా విలేజ్ లో సిటీస్ లో అయితే జెయొచ్చు
ఉ అంటే మీరు కొంచం బెటర్ కదా అంటే మనం పీస్ఫుల్ గా ఉండచ్చు రిస్ట్రిక్షన్స్ ఉండవు ఎవరు గూడ అడిగేవారు అంత ఉండరు బెటర్ ఉంటంది విలేజ్ లో సిటీ అంటే ఇంకా వాళ్ళు చూసారు వీళ్ళు ఉన్నారు ఇగ పెద్ద పెంట ఉన్ టాది చాలా
ఊహ్ ఓకే కానీ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ గలిసినప్పుడు ఇంగ విలేజ్లో నైట్ తిరుగుతూ అట్లా చేసాం బట్ ఎవరు లేరు ఫ్రెండ్స్
ఓకే ఏ మీ అంద స్టడీ స్టడీంగ మీది
స్టడీ కంప్లీట్ ఆపేస ఇప్పుడు
ఆహా మల్ల జాబ్ చేస్తున్నారా
జాబ్ అంటే చేసా ఇంత ముందు ప్రజెంట్ ఖాలీ
ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట చేయండి ఇప్పడు కాక ఇంకేప్పుడు చేస్తారు
ఆడుధంగాలే
ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఇప్
ఎంజా అంటే ఎంజా అనేం లేదు ఒక వన్ మంత్ అయితుంది జాబ్ చేయక ఇప్పు మళ్ళీ చెయాలి ఇంకా
ఆఫటర్ మ్యారేజ్ ఎట్లేన తప్పదు కదా జబ్ జాబ్ అనిచేస్తది ఇప్పుడే ఎంజయ్మెంట్
జాబ్ చేస్తూ నార్మల్ ఖాళీ టైంలో ఇక ఎంజాయ్ చేయొచ్చు మరి ఖాళీగా ఉండకూండ
ఇగ అనుకుంటాం గని ఇక కొంచెం కష్టమే
తప్పదు కదా
ఇది చేస్తూన్నారా
హా
మీకు కిడ్సన్నారా
ఆ కిడ్స్ ఉన్నరు
మీ సిడ్లింగ్స్ ఎంతమంది
ఉమ్
మీ సిబ్లింగ్ ఎంతమంది
ఉమ్ అంటే నార్మల్గా హలో
ఆ చెప్పండి హలో వయిస్ వినపడట్లేదు హలో
హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
చెప్పండి అంటున్నా ఆ చెప్పండి
హలో
హలో
వినిపిస్తుందా విన్పిచట్లే
వినిపిస్తుందండి మీరే ఏం చెప్పట్లే హలో హలో ఆన్
లేదు కాల్ ఓచ్చింది అందుకే వినిపించలే అందుకు
హా ఓకే ఓ
ఓకే ఓకే చెప్పండి చెప్పండి
ఇంత అంటే మీ మదర్ హౌస్ వైఫా
అర్థం కాలే
మీ మదర్ హౌస్ వైఫా అంటున్నా
ఆ
అంటే మీ మదర్ కి మీరు కుకింగ్ లో గాని ఏదైనా వర్క్ లో హెల్ప్ చేస్తారా
మదర్కి కి
లో అని వార్క్ లో అని ఏమైనా హెల్ప్ చేస్తా
అంటే వర్క్ లో అంటే నార్మల్గా ఏం చేయను అంతా మమ్మీని చూసుకుంటది నార్మల్ షాప్ కి వెళ్ళి ఏమన్నా ఐటెమ్స్ తీయడం లాంటివి ఉంటే తెచ్చిస్తా అంతే
మనకి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా కుకింగ్ లో గానీ వా ఆ
అదే చేస్తారు బట్ నాకు రాదు కాబట్టి అంతగా చెయ్యనీయ మమ్మీ అక్కయ్య చేస్తారు
మీ సిడ్లీకి ఎంతమంది చెప్పలేదు
హ
మీరు బ్రదర్స్ సిస్టర్స్ ఎంత మందు చెప్పలేదు
త్రీ బ వన్ బ్రదర్ వన్ సిస్టర్
మీరు చిన్న వాళ్ళ
ఆ నేను చిన్న అ మా బ్రదర్ పెద్ద తర్వాత మాక్కయ్య తర్వాత నేను
లేకుంటే గారభం అనుకుంటారు మీరంటే ఇంట్లో చిన్నవాళ్ళు కదా
ఇక అంతే ఈగ ఎవరి ఇంట్లో అయినా
చాలా వరకు చిన్న వాళ్ళనే బాగా గారభం చేస్తూ ఉంటారు కదా
ఆ
బాయ్ ఎవరైనా గాని
అంతయ్య మీరు
మీ మీ మూర్తి మెంబర్ నేను ఇద్దరు తమ్ములు
ఉ ఓకే
ఉ
కుక్ చేయడం వచ్చా మీకు ప్రాపర్ మొత్తంగా
ఆ మొత్తంగా చేస్తాను బానే చేస్తాను
ఉ
ఈ మధ్య ఏమైనా మూవీస్ లాంటివి ఏమైనా చూశారా
మూవీస్ అమూవీస్ అంటే చూసా కింగ్ కాంగ్ అని గాడ్జిల్లా బాలీవుడ్ ఉ ఉ
అంటే ఎక్కువగా తెలుగు మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటుందా లేకంటే ఆ అన్ని చూస్తారా మీక్
తెలుగు చూస్తా ఎక్కువ అంటే ఇంగ్లీష్ అప్పుడప్పుడు అంత అంటే ఎక్కువ చూడడం ఎక్కువైతే తెలుగు చూసా ఇంగ్లీష్ ఇప్పుడు ఒకసారి
అవునా ఓకే థ్యాంక్ యూ
ఓకే అండి